ఆ చెప్పరా
బావున్నారా అక్క
ఆ బావున్న బావున్నవ
బాగున్నాక్క ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాలీ యే నువ్వేం చేస్తున్నావు
మమేం లేక కాళీ
అవునా తిన్నవా
ఆ తిన్నా అక్కమీరు తిన్నారా
హ్మ్ తిన్నా అక్కా ఏం కర్రీ
కర్రీ వచ్చేసి బెండకాయ్
బెండకాయ నా
హ్మ్ మీరేం చెయ్యరా
ఇదిగో సొరకాయ కర్రీ సోరకాయ చారు చేసినా
అవును ఇంకేం చేస్తున్నారు అక్క
ఇంకేం ఉన్నది ఏం లేదు ఖాళే యే ఇప్పుడే పండగ ఐపోయింది కూసున్నా నువ్వేం చేస్తున్నావ్
ఇప్పుడే ఏం లే ఖాళీ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా
ఊహూ ఇంకా మరి హాలిడేస్ ఇంటికెళ్ళావా పండగకి హలో హలో హలో హలో హలో
హలో
ఇనవడట్లేదా
వినపడుతుందక్కా చెప్ప
పండక్కి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
అన్నయ్య మంచిగానే సెలబ్రేట్ జేసుకున్నాం
అవునా పండగ కేసి బానే జరుపుకున్నాం
మను
ఊహూ
హలో
ఆ చెప్పు భక్ష్యాలు గిట్లా చేసుకున్నారా ఉమ్ పండక్కి ఈ రో జు ఉగాది పచ్చడి చేసుకున్నాం భక్ష్యాలు చేసుకున్నాం ఇంకా మటన్ కర్రీ తెచ్చు కున్నాం ఇంగ అట్ల జరిగింది ఇగ పండగ
అవునా
ఉమ్ మీరు ఎట్లా జరుపుకున్నారు
మేము కూడా అంతే అక్క ఉగాది పచ్చడి చెయ్యలే భక్ష్యాలు చేసుకున్నాం మటన్ తెచ్చుకున్నాం
ఉహు ఎందుకు పచ్చడి చేసుకోరు తాగరా మీరు
మర్చిపోయినం పచ్చడి చేసుకోవాలని ఆ రోజు
అవునా
ఉహుం ఇంకా శ్రీరామనవమికి ఎటు వోతుల్లక్
ఎట్లేదు మాకు వీలైతే ఒకవేళ భద్రాచలం వెళ్ళాలను కుంటన్నాం చూడాలి మేము సార్ కి ఒకవేళ లీవ్ ఉంటే భద్రాచలం వెళ్తాం
అవునా
ఓహో
భద్రాచలం ఫుల్లు మంది ఉంటరు అక్క ఇప్పుడు
అవును ఇంగ శ్రీరామనవమి అంటే ఇగ చాలా మంది ఉంటరు కాని
ర్శనం అవడం చాలా కష్టం
ఇ చూడాలి మరి ఎట్లా వీలైతదో వీలు కాదో ఫస్ట్ మాకు వీలై తదో గాదో చూడాలి
అవున
ఉ
ఒకవేళ భద్రాచలం వస్తే ఇక్కడ ఒక నరసింహ స్వామి దది ఉంటదంట
అవునా
పవర్ఫుల్ చనా అక్కడ ఎమ్ మూడు పుల్లు కట్టుకున్నా తీరుతదంట పెళ్ళి ఇట్లా పిల్లలు పుట్టాకపోయిన పెళ్లి కాకపోయినా ఒక త్రీ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీయో ఉంటాయంట పక్కా జరుగుతాయంట అవి
అవునా,
మీరు భద్రాచలం వస్తే మీరు ఏమైనా కోరికలు ఉంటే ఆ గుడికి పోడు భద్రాచలంకి దగ్గర నేనాయె
ఆహా అవునా
భద్రాచలం ఆ రోజు వీలు ఎన్నివర్స్ పడుతదో దర్శనానికి కూడా
ఇదే మరే మె స్టాండ్ .. కార్య అప్ లా హలో అక్క హలో చెప్పక్క భద్రాచలం వస్తరుగా మీరు అప్పుడు బొండి అంటున్నారు మీద ఏమైనా కోరికలు ఉంటే తీరదది పక్కా జరుగుద్దంట అక రివ్యూల్స్ కూడా చూసినం ఇన్స్టాగ్రామ్ లో కూడా
అవున
మా ఫ్రెండే చెప్పింది ఒక ఆమె ఇట్లా కోరికలు ఉంటే తీరుతాయని నాకు చెప్పింది మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని
ఎందుకు వాళ్ళకి అయిందటనా మరి అనుకున్నది వాళ్ళని ఎప్పుడు
ఆళ్ళకి పెళ్ళి కాలేదని కట్టిడట వాళ్ళ అన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్లి పది సంబంధాలు పదిహేను సంబధాలో చూసిండ్రాట అమ్మాయిలను అసలు కుదిరట్లేదంట మ్యాచ్ అక్కడ కట్టినా వన్ మంత్ ఇగా మ్యాచ్ ఫిక్స్ అయిందంట వాళ్ళకి
అవునా
అయితే వాళ్ళు ఇట్ల చేప్పిళ్ళు ఇట్లా మీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఇట్లా ఎప్ప అని ఇట్లా చెప్ప నాకు ఇగ అనుకునే జరుగుతాయి త్రీ ఫిఫ్టీ ఉండయట ముడుపు
ఉ హు
కడితే కోరుకునవి జరుగుద్దంట
అవున
ఉ
ఉ ఉ ఇంగా మరి ఇంక మీరు ఎట్లా మరి మీరు వెళ్తున్నారా టెంపుల్ కి మరి అ రో శ్రీరామనవమి
ఇక్కడ మన హాస్టల్ ముందే ఉంట శ్రీరామనవమి టెంపుల్ అక్కడే పంపిస్తే భద్రచలం పంపదు మేడం చాన మంది ఉంటరు మీరు ఆగమైతరని హాస్టల్ ముందే రామాలయం ఉంటది ఒక ఒక వన్ కిలోమీటర్ అంత దూరం ఉంటది అంతే
ఆ
అక్కడికి వెళ్ళేసివస్తాం ఇగా
ఊహా ఇంకా మరే ఇంకా ఈ మధ్యలా న్యూస్ చూస్తున్నారా మీరు న్యూస్ ఫాలో అయితర
అవ్వం ఎందుకంటే అయింది ఏం జరిగింది ఏమైనా అయిందా
అంటే ఏం గాలేదు ఇట్లా గ్యా పెట్రోల్ దొరకట్లేదు అని గ్యాస్లు దొరకట్ ఎమ్ లేదండీ ఆ వస్తుంది కదా న్యూస్ అట్లా అందుకు ఆ పెట్రోల్ కూడా దొరుకు దొరకట్లేదంటా ఇంకా ఇంకా హైదరాబాద్ లో అయితే పెట్రోల్ బంక్ల బంక్ల దగ్గర లైన్లు కడుతున్నారు బాగా న్యూస్ వస్తున్నది ఉమ్మ్ ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది కదా దాని వాళ్లా కొచో తగ్గినట్టు అనిపిస్తున్నది గానీ యుద్ధం జరుగుతూనే ఉన్నది
హ్మ్మ్
తెలుసా న్యూస్ గిట్ల
హా
హ్మ్మ్ ఇంకా మరి మామిడికాయాలకి గిట్ల తిన్నార ఈ పండ్ల సీజన్ పండ్లు దొరుకుతున్నాయా
ఇంకా ఏం దొరకలేదు అక్కా ఇంగా
హ్మ్మ్
దొరకట్లేద ఏం చూపి
హ్మ్మ్ హలో
చెప్పాక్కా
చెప్పాలి ఇంకా మీకు ఏ పండ్లు అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ జ్యూసులు తీసుకుంటారా పండ్లు తీసుకుంటారా మీరు.
అదేం తినం ఓన్లీ న్యూడిల్స్
న్యూడిల్స్ అవి హెల్త్ మంచిగావు గదా మరి అవే తిం
అదే ఓన్లీ ఎప్పుడు ఒక వారంకి ఒకసారి కావచ్చు అంతే మరి హాస్టల్ ఫుడ్ తినేలేము అక్కా చచ్చిపోతాడు హాస్టల్ ఫుడ్ తింటే
ఓహో అవునా
హ్మ్మ్
ఇంకా మరేం శ్రీరామానవమి కి హాలిడే ఇట్లుందా మీకు
ఇంకా చెప్పండి అక్కా
హాలిడే ఉందా శ్రీరామా నవమి కి
ఆ ఉంది ఒకరేమో రేపు అంటారు ఒకరేమో ఎల్లుండి అంటూళ్ళు కానీ హాలిడే రేపు కాదు అంటుళ్ళు ఎల్లుండే అంటుళ్ళు మీ కడే ఎప్పుడూ అక్కా శ్రీ రామనవమి ఔనా
ఓ
ఈ సంవత్సరం అంత ఆగమాగం ఉంది పండగలనే రెండు రోజులు రెండు రోజుల అంటూళ్ళు
అవునా ఏమో తెలిదు గాని
హోలీ కూడా మాకు ఒక రోజు అయితే ఒక రోజు ఇచ్చారు హాలిడే త్రీ త్రీకి అయితే ఫోర్ క అయితే తీకి ఇచ్చారు. లేకపోతే ఏదో రోజు అయితే మాకు ఒక రోజు అయితే ఒక రోజు ఇచ్చారు. హోలీ మళ్ళా ఉగాది గుడా ఇక్కడ కొత్తగూడెం గాడ వేరేటిగా జరుపుకున్నారంట
ఆ ఎట్లా జరుపుకున్నారు
అంటే డేట్ మన మన దగ్గర ఎప్పుడు నైన్టీన్త్ కద ఎయిట్ నైన్టీన్ కి కదా
ఆ
వీళ్ళు ఎయిటీన్త్ కే జరుపుకున్నారంట రెండు రోజులు లే అట్లే అంటోళ్ళు
ఆహా
ఈ అసలు అగా మాగం ఉన్నాది అంటుళ్ళు ఇప్పుడు ఏమో శ్రీ రామ నవమి రేపు అంటున్నారు ఓక ఒకలేమో ఫ్రైడే అంటోళ్ళు
ఆహా శ్రీరామనవమి ఫ్రైడే రోజే చాలా ప్లేస్లలో ఫ్రైడే నే ఎక్కడ అయితే గురువారం రోజు అని ఇయ్యలేదు
అవునా
ఆఆ
ఉ
గవర్నమెంట్ హాలిడేస్ ఇంకా హాలిడే గూడా ఆ రోజే ఉన్నది
ఇంకా చెప్పండక్క
ఇంకా ఏమున్నది రా ఏం లేదు ఇంకా మరి వాకింగ్ ఇట్లా ఎళ్తారా మీరు ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ తోటి కలిసి
ఆహా వాకింగ్ అట్ల ఏం ఉండదు
ఆ
పండుకుంటారు మా వోళ్ళొచ్చి ఊమ్ లేకపోతే ఫోన్ చూస్తారు గంతే
ఆహా ఇంకా జర్నీ జెసేసరికి ఇగ టైర్డ్ అ పిస్తది గావొచ్చు ఊహు
చదవడం స్టార్ట్ జేయాలి
ఆ అవునా ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చినాయిగ
ఉమ్ ఏప్రిల్ సిక్స్టీన్ మళ్ళా అన్నిటికి వన్ డేనేనంట డే బై డేనే వచ్చిందంట ఈసారి ఫుల్ కష్టం అసలు వండే మేమైతే రెండ్రోజులు హాలిడేసైతే ఒక రోజు మొత్తం జదివి ఒకరోజ మొత్తం రివిజన్ చేసేటోళ్ళం బ వన్డే బ్యాటింగ్ ఈసారి వన్ డేనే వచ్చిందంటే అసలు హాఫ్ డేనే మాకిగ
ఉమ్
అందుకే ఇప్పట్ నుంచే సదవాలి
ఉమ్ హు
ఆ సరే అక్క మరి
సరేరా